హలో
ఎలాఉన్నావ్ బ్రో బవున్నవాహ
ఇగ బావానండి అవున్ ఆ బర్ల చిట్టి
ఏ ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఖాళీగానే ఉన్నాం ప్రస్తుతానికి
ఏం వంట ఏం చేసినారు
ముంద చపాతి
హుహు హుహు ఏం బా ఏం చేస్తున్నారు మరి అమ్మ అన్నము తంబడ్
అన్నమూ సాంబార
ఉ
పొద్దున
పొద్దున ఇడ్లీ సాంబార్ అన్నా నేను
మధ్యాహ్నమా
మధ్యాహ్నం అదే అన్నం సంబారే హ్మ్ ఏం చే హ్మ్మ్ పండక్ షాపింగ్ చేయలె
ఊ పోల్నా
ఎక్కడన్నా పోతున్నారు టూర్ కి ఆ
ఉ టూర్కేం లేదు ఇంటి దగ్గర చేసుకొని తినేది పండక్కి
ఊరికి అందుకేం వెళ్ళలేదా
ఊరికిీ సండే పోయ్యేది
ఆహా
ఎట్లాగా యటలు సండేనే కొట్టేది పండగ బేస్తవారముు శు శుక్రవారం పడింది కదా
ఊ
వారం తిన్రు శుక్రవారం, శనివారం తిన్రు ఆది వారమే
ఉ అవ్
మ్ అప్పుడు ఎళ్ళేదే ఆదివారం
మ్
మ్
ఏం బావ చెప్పండి ఏం చేస్తున్నారు
మ్ నేను ఎక్కడికి పండక్కోలేదా యా ఊరికి
లేదు బావ
మ్ హు అవునండి
ఇక్కడే ఉండాలి పండగ వరకు
అవును బట్టలవి దీసుకోలేద పండక్కి
ఇంకా లేదా తీసుకోవాలి
తీస్కో పండక్కి
మ్ తీసుకోవాలి తీసుకోవాలి ఇంగ ఏం అనుకోలేదు తీసుకోవాలి ఏం చేసిన్నారు మళ్ళీ ఇల్లు అంతా క్లీనింగ్ ఉంది చేస్తన్నారా లేదా
మళ్ళ క్లీన్
ఇప్పన్నో
మీ అన్నయ్య వచ్చి ఇంట్లోకి రేపు ఉగాది వస్తే సంవత్సరం అయితుందా అప్పుడు నా జ చేరేటప్పుడే క్లీన్ చేసింటిమి ఇంగ ఈ సంవత్సరానికి ఏం లే అని ఇంగ మనుకోలే మ్ బండలు దూసె అ క్లీన్ చేస్తది
మ్
ఇంగ నాకే ఆదివారం ఒక రోజే ఇంగ ఆ రోజు అంతా ఎడా క్లీనిక్ ఉ
మ్ హు మరి పండక్కి ఎవరిని పిల్లలేదు
పిల్చలే మమ్ మమ్మల్ని ఇంగ మా అమ్మాయిలు పండక్కి రమ్మంటున్నారు నాకు ఒక రోజే సెలవు ఇచ్చిండే ఇంగ ఆడికొచ్చి మళ్ళీ ఎండకి ఆంగ ఎడ
మ్ సినిమాకి అంగ కెమన్నా పో పో తారా ఇంకా
మ్ సినిమా కన్నా ఏదనా బయటకి పోతే పోతాం ఎండంగా పొద్దున్న నుంచి ఎండ స్టార్ట్ అయితుంది ఇంగ
మ్ హు మరి ఎట్లా ఉండరు గ ఎండలకు కుంచెం జాగ్రత్తగా ఉండాలి కదా చూసుకోవాలి గదా హెల్త్ అందుకు
మ్ ముప్పలయ తేదీ నుంచి మార్నింగ్ స్కూల్లు కూడా స్టార్ట్ అవుతాయి
అవును ఆఫ్టర్నూన్ వరకే మ్
ఎండ ఎక్కువ ఉంది
మరి ఎట్లా చూస్తున్నారు ఆరోగ్యం గు రించి ఏమన్న ఆలోచిస్తన్నారా లేదా ఎండలు ఉన్నాయని కొంచెం హెల్తీ ఫుడ్ అందుగో తీసుకోడము
వాటర్ ఎక్కువ తాగలా
మ్
మజ్జి ఎక్కువ తాగల్నా
హ్మ్
అదే హెల్త్
ఉమ్
ఉమ్ ఎండకి ఎక్కువ తగలకూడదు క్యాపు వాడల్న
అవును
ఇయాలా ఎండకు బయటకి పోతే హెల్మెట్ అయినా పెట్టుకోవల,
ఆ
అ
ఆఫీస్ లో ఉంటే ఎండ ఏం కనిపించదు, ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు బయటకు పోయినపుడే ఎండ కానిపించేది, ఆఫీసు లో పొద్దున్నే పోతాం కట్టి తొమ్మిదికి సాయంత్రం ఆరునారా ఏడుకి వస్తాం కాబట్టి ఎండే కనిపించదు బయట ఎండ ఏ కాస్తుంది,
ఉ మన పొద్దునా ఇంటికాడ ఉన్నప్పుడు ఒకటి ఎండ కానిపించేది, మీరు మీ ఇంటి దగ్గర ఈ వేప చెెట్టు ఉంది కాబట్టి సల్లగా ఉంటు
ఆ చల్లగా ఎంతైనా పల్లెటూర్లో కొంచెం చల్లగానే ఉంటుంది చెట్లు ఉంటు ఉంటాయి కాబట్టి అక్కడ టౌన్లలో ఎక్కడ ఉంటాయి చెట్లు, ఎండ ఎక్కువ పెట్టి ఏది కావాలన్నా డబ్బుతోనే కూడుకొని ఉంటుంది ఆడ ఇడ అట్లా ఉండదు కదా ఫ్రీగా అన్ని వస్తాయి,
ఉహు
ఉ పల్లెటూళ్ళ అంతా ఖర్చు ఉండదు తక్కువగానే ఉంటుంది, ఏదానికి ప్ర డబ్బుతో ఏమ అ టౌన్ లో అయితే ప్రతిదీ డబ్బుతోనే కొన్నాళనా, తినాలన, తాగలనా
ఉ అవును అన్ని కొనాల్సినవే వాటి
ఇక్కడ ఒక రోజు పనికినికి పోక పోన ఇంటి దగ్గర ఉన్నా ఉండగలదు అక్కడ ఒక్క రోజు సెలవు పెట్టాలన్నా, అసలుకి పర్మిషన్ కూడా ఇవరు,
ఉ అందరిని అడగల
ఇక్కడ అంతా ఉండదు పోవాల్ అనుకుంటు ఉంట పోవచ్చు లేదంటే ఉండొచ్చు ఇంటి దగ్గరయినా, ఉండచ్చు అక్కడ సెలవు పెట్టిన పెట్టాలన్నాగాని ఉన్న ఫోన్ లా మీద ఫోన్ లు ఇవ్వను అని అంటారు, పోకపోతే మానేయ్యలి అంటారు. ఇక్కడ పోయినా పోకపోయినా ఇంట్లో అందుకు జరుగుతుంది, ప్రశాంతం ఉంట అక్కడ పోకపోతే మాత్రము, కష్టమే టౌన్ ప్రతిదీ డబ్బుతోనే కూడుకొని ఉంటుంది, కాబట్టి ఏది కావాలన్నా డబ్బే డబ్బే నువ్వు ఉన్నా లేకపోయినా డబ్బు కట్టాల్సిందే అంటారు.
అవునువును
ఉ
హు
నువ్వు డ్యూటీ కి పోయి నీళ్లు లే లేవని ఇంట్లో ఉన్నా కాని ఇంటి రెంట్ ఏమో కట్టవలసిందే వస్తుంది,, నీకు
కట్టాల్సిండేది ఉన్నా లేకపోయినా కట్టాల్సిందె
ఉ
హు
వేరే ఆప్షన్ ఉండదు ఎట్లా అయినా కానీ కట్టాల్సిందే,
అవునవును
హు ఏమో చెప్పాలి,
ఉ ఇంకా ఊరికి ఇప్పుడే వెళ్లారా ఇంగ
హ్మ్మ్ ఈ నెల అంత ఇక్కడే ఉన్న
హ్మ్మ్ అవునువునులే
హ్మ్మ్ అవును
ఆ అదే ఇంకా మార్నింగ్ తొమ్మిది పోతే సాయంత్రం వస్తాము ఆఫీస్ నుంచి
ఎంత వస్తుంది రోజు శాలరీ
నాది కట్టింగ్ పోతే ట్వంటీ సెవెన్ అట్లా ఒస్తది
అది సరిపోతుందా ఇంతకి
నట్లే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల అట్లే అడ్జస్ట్ చేస్ కోవాల కొన్ని ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసుకోవాల ఇంగ అంతే ఇప్పుడు శాలరీ పెరగలా ఎంత పెంచుతారో చూడాల మళ్ళా
హ్మ్మ్ అవును
ఇప్పుడు మార్చికి పెంచాల ఈ నెల పెంచుతారు
హ్మ్మ్
హ్మ్మ్ ఎంత పెంచుతారో చూడాలా
హ్మ్మ్ ఆ
హ్మ్మ్ దాన్ని బట్టి
హ్మ్మ్ ఇంటి దగ్గర ఏమన్నా చెట్లు ఉన్నాయా మా
హ్మ్మ్ పరంకాయ చెట్టు ఉంది బా పెద్దది దానికి కాయలు కాస్తాయి బాగా
ఆహా అవునా
హ్మ్మ్ ఇంగ పక్కన మునగు చెట్లు జామ చెట్టు ఉంది ఆ జామచెట్టు కి కూడా జామకాయలు బాగా కాస్తాయి తియ్యగుంటాయి జామకాయలవి ఇంకా రాలుగ రాలు కొడతానే ఉంటదా చెట్టుకి
హ్మ్మ్ మీ ఇంటి దగ్గర ఫ్రీగా ఉన్న టైమ్ లో ఏం చేస్ తరు మీరు బాగా
మేమ
హ్మ్మ్ ఎక్కడికైనా గేమ్స్ గానీ ఏదైనా
గేమ్స్ అండి మొబైల్ లో స్పెండ్ చేసాకే సరిపోతది ఇంకా మాముూలు టైమ్ లో అయితే మూవీ కన్నా లేకుంటే డిమార్ట్ కన్నా రిలయన్స్ స్మార్ట్ కన్నా అట్లా షాపింగ్ కి పోతాము
ఆ
ఇంగ లేదంటే తినీ పడుకుండేది ఇంకా అంతే ఎండగ ఇంగిప్పుడు సమ్మర్ కాబట్టి ఎండగ తిరగాలని పోవాలనే ఇబ్బంది ఎప్పుడు
హ్మ్మ్
బయట గంగా ఎండ చూస్తేనే కండ్లు జిగేలాంటాయి మనకి
మరి ఎండకు తగ్గట్టు ఫుడ్ తీసుకోవడం తినడము అట్లా చేయాలి కదా.
హ్మ్మ్ అదే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలా
ఆ ఆ కొంచెం చలవ చేసేవి ఎక్కువ తీసుకోవడము
హ్మ్మ్ రాగి జావా
హ్మ్మ్ అది చానా మంచిది హెల్త్ కూడా పొద్దున్నే తాగినమం ద్దున
హ్మ్మ్
హ్మ్మ్
రాగి జావా ఎక్కువ తాగలా బాడీ అంతా కూల్ ఉంటది ముద్ద ఎక్కువ తినాలి బాగుంటంది ముద్ద పెరుగు
రాగిజావా తాగోత్ చూ పెసరా పెసరా గింజరతో పాయసం లాగనే అలానే రాగి జావలాగానే పాయసం చేసుకోవచ్చు.
హ్మ్మ్
విసరవారదు అది కూడా సలవనే చేస్తుంది. నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ తాగినామంటే ఇంకా చానా మంచిది.
నిమ్కాయలు కూడా ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయి వేళ శర్వత
అయ్యి పెసర బ్యాల్త్ చేస్ పక్కనే అవి చలవ వస్తువులు గాబట్టి ఇంగా తాగిన ఇంకా మంచిది హెల్త్ కి.
అవునవును
ఉ
బయటకున్నప్పుడు తీసుకొచ్చేది
ఇప్పుడు తాట గిందెలో అట్లా అవి దొరుగుతాయి కదా, మరి సమ్మర్ సీజన్ కా కాబట్టి అవి ఇంకా చానా బెస్ట్. గాని వేడి అందుకుంక తగ్గుతాంది. హ్మ్మ్ తాటిగీ పంజలందుకు ఇప్పుడు ఈ సీజన్ అవే వస్తాయి. తెచ్చుకొని తిన్నాగాని చాన మంచిది.
అవున
ఉమ్ హెల్త్ క్కూడా మంచిది, దాంతో జ్యూస్ చేసుకుని తాగినా షుగర్ కు కానీ, బిపికి అలా మంచిది.
అదే డజను డజను హండ్రెడ్ అట్లా అమ్ముతారు
అమ్మ్
ఇంకా మళ్ళీ ఇంకా తగ్గుతాయి నిదానంగా
ఉమ్ ఇంగో అయ్యే ఇప్పటికైనా వేరైటీ వస్తాయి, కానీ అది హెల్త్ కు మంచిది చానా ఎండలకు ఈ సీజన్ మాత్రమే దొరుకుతుంది. ఆ చిన్నన్ వరకె జరుగుదావి.
హ
కొన్ని కొన్ని చోట్ల అవీ ఇప్పుట్ నుండు ఆ ముందుగానే తీసి పెట్టారా అవి కొంచెము బాగుండవు అప్పటికప్పుటికి కొట్టేవైతేన్నా ఫ్రెష్గా ఉంటాయా? అవి బాగుంటాయి, ముందుగానే తిరి పెట్టినవి అవి ఇంకా వేడి చేస్తాయి, మంచిదే కానీ ఎక్కువ తినకూడదు అవి
అదే లైట్ గా ఎప్పుడ ఒక్కటి ఒక్కటి తినాలి అక
ఉమ్
అదే మామిడి పని అయితే వేడే కానీ ఇంకా మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి అట్లా కదా అందుకు ఒకసారి ఇకా తినాలనిపిస్తుంది తినే తింటాం
ఓకే సరేన్న
అ